బాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా అండి
హా బాగున్నానండి తిన్నారా అండి డిన్నర్ చేసిల్లా
ఆ తిన్నామండి తిన్నాము అలా ఇప్పుడు మేము ఇక్కడ పొలం దగ్గరికి వచ్చినం అండి మోక్కజొన్న చెను వేసినాం దానికి కొంచెం కాపలలాగా కో పిల్లాస్ వస్తున్నాయండి వచ్చినాయండి
ఎన్ని అంటే మొక్కజొన్న ఏమేమి ఎస్తార అంటే ఏం పంటలు ఎస్తారు
ఆ మేమ అండి వరి రి మొక్కజొన్న పత్తి అట్లా ఎస్తామండి
అవునా
ఆ అయితే ఈ ఇంటిద దగ్గర ఉంటే కాల్ వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పిరండి కోతులు వచ్చినాయి చేన్ దగ్గర
చెన్ దగ్గరకి వెళ్ళిళ అవునండి ఎ ఎన్ని టైమ్స్ ఎస్తారా అండి మొక్కజొన్న
వన్ టైం అండి అంటే పత్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కజొన్న వేస్తాం అన్నట్టు
అవునా మొక్కజొన్న ఇప్పుడు ఎట్ల అంటే దానికి వాటర్ మందులు వేయడంమేన
ఆ వాటర్ ఉన్నాయండి మాకు బోర్లు ఉన్నాయి
హూ
వాటర్ ఉన్నాయి అందువల్లనే ఎసినాం అండి వేస్ట్ కాకుండా ఇంకా పత్తి అయిపోయిన తర్వాత అప్పుడు అంటే మనకు చాలా రోజులు ఉండది కదండి పత్తి ఇప్పుడు ఎక్కువ ఉండట్లేదు కదా
అవునవును
దసరాతోనే లాస్ట్ అయిపోత స్తుంది కదా మనకి పత్తి
అవును పత్తి కూడా ఇప్పుడు లేక్కువ వెళ్ళట్లేదు చాలా వరకు
ఇలతోనే లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఎట్లా వాటర్ ఉంది కదా ఎందుకు ఖాళీ ఉంచాల అన్నట్టు ఇప్పుడు పత్తి మొత్తం తీసేసి మళ్ళీ మొక్కజొన్న ఇసినాం అన్నట్టు అండి
మోక్కజొన్న వేస్తున్నారా
అవునండి
అవునా ఎట్లమ్ అంటే ఎన్ని మంత్స్కి వత్తది అది క్రాఫ్
ఇది ఫోర్ మంత్స్ అండి మో త్తం కంప్లీట్ అయిపో ఆ మనం ఫోర్ మంత్స్ వరకు మనకు తినడానికి అయితయి అండి కంకులు.
తినడానికి అయితయా?
క్రాఫ్స్ లో కూడా స్వీట్స్ బట్టి ఉంటాయండి కొన్ని త్రీ మంత్స్ ఉంటాయి కొన్ని ఫోర్ మంత్స్ ఉంటాయి.
అవునా స్వీట్ కానా అది మాములా
మామూలు కానే అండి స్వీట్ కాన్ ఏం లేదు.
అంతేనా మ్మ్
మ్మ్ స్వీట్ కాన్స్ కూడా కొన్ని స్వీట్ స్ ఉంటాయిడి మనం వేసుకోవచ్చు కాపోతే మనకు అందుబాటులో ఇక్కడ అవి ఎక్కువ మార్కెటింగ్ ఏమి ఉండవండి. మళ్ళీ దాని గురించి అట్లా రిస్క్ వడాల్సి వస్తది.
ఆ అవును ఓ మేడం తనకి ఏమైనా మందులు గిట్ల ఇస్తారా జనరల్ గా మంచి మంచిగానే మీ సాగుతోని మంచిగా చే చెప్
ఆ అంటే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్త్ తరా అంటురా అండి.
అవును బాగా మందులు గిట్ల కొట్టడం వల్ల కూడా కొంచెం బాగా క్రా
ఆ మందులు అంటే ఆ ఆర్గానిక్ కంటే ఇప్పుడు ఆర్గానిక్ అంటే చాలా కష్టం అండి. అప్పట్లో మనం ఎరువులు తయారు చేసి ఏసుకునేది కాబట్టి అప్పుడు ఉండేదండి ఇప్పుడూ ఆర్గానిక్ ఏం లేదండి అంటే కొంచెం అది పెరగడానికి యూరియా ఇ ట్ల ఉంటది చూడండి డీ ఏ పి ఆ ఆ అవి వేస్ త్తమండి
ఏ బాటర్ ఎక్కువ పెడతరా అండి
ఆ వాటర్ ఎక్కువ పెడతామండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకెక్కువ కష్టపడాల్సి వస్తుది, ఇగ వాటర్ కట్టడానికి మనం కడుతూనే ఉంటే ఆమె ఎండిపోతునే ఉంటది.
మ్మ్ కడుతనే ఉంటే ఎండిపోతునే ఉంటాయి కానీ అన్ని మొత్తం ఎండినంక కోస్తరు కావచ్చు‌!
ఆ మొత్తం కంకులు తే మనకు అయితయి అని తెల్సిన తర్వాత అవి అయిపోయిన తర్వాత వాటిని కోసి, మళ్ళీ ఎండవెట్టి వాటిని పట్టిచ్చి
పట్టిచ్చేస్తారా మొత్తం ఎండబెట్టి కింటల్ లాగ ఏస్తరా కింట కెం తుంటదండి
ఇప్పుడైతే పద్దెనిమిది వందలు అట్లుంద పద్దెనిమిది వందలు యాభై పద్దెనిమిది వందలు అట్లా నడుస్తుందండి.
పద్దెనిమిది వందలు, పద్దెనిమిది వందల యాభై. ఇన్ దాదాపు ఎకరానికి ఎన్ని కింటాలయితయండి
ఇగ మన స్వీడ్స్ని బట్టి అండి మన కష్టం బట్టి దాదాపు ఒకదానికి మ్ అంతా కరెక్ట్గా ఏం చెప్పలేనండి.
అంత మీకు తెలియదు కావచ్చు మీ సార్ వాళ్ళు చేస్
ఆ అవునండి ఆ తెలియదు.
ఇట్లా పెంట మట్టి రేగడ మట్ట
ఆ అవునవును
తీగ ఏసీ పండి వచ్చేది కానీ ఇప్పుడు అంతా అంతా చాలా వరకు ఇవ్వే వస్తాన్నాయి ఇప్పుడు మందులు అన్ని చెత్తకు చెత్త ట్రాక్టర్ వస్తే అంత అల్లనే పడేస్తండ్లు
ఉ వాటినే అప్పట్లాగా మంచిగా పోసి మళ్ళీ తీసుకపోయి పోలాలలో పోసి
కోస్తే దానికి జవాబు ఉంటది కొంచెం కొంచం బలం ఉంటుంది కానీ అట్లా చేసేటోళ్ళు ఎవరున్నారు ఈడ ఇప్పుడు ఎక్కువ అసలు బర్రెలులను కూడా పెంచు కొట్లేరు బర్రెలు పెట్టినం లేరు డాక్టర్లు వచ్చిన కాడా నుంచి చేడ్లు అనేటివి కనపడట్లేదు అసలు కదా అవును ఒక్క ఇప్పుడు ప్రతి ఊరి ఒక ఒక ఫైవ్ సి సెవెన్ డాక్టర్స్ ఉంటన్నాయ్
ఉమ్
ఉ ఈ ఎడ్లు అనేటివి కరువైపోయినాయి
అవునండి
ఉమ్ ఎడ్లు అనేటివి లేక ఈ దాని మస్తు ఒకప్పుడు మంచిగా ఇంటి ముందు పెండతోని అలకి ముగ్గుగేసుకుంటే ఎంత మంచిగా ఉండేది ఎర్రమట్టితోని. ఇప్పుడు మొత్తం అవి కూడా కెమికలే
అవి కూడా కెమికల్ ఏ మెత్
ఆ పెన్ ఆ కెమికల్ మళ్ళా పాలు కూడా ప్యాకెట్ పాలే ఇప్పుడు బర్రె పాలతగు ఎంత మంచిది బలం కదా బర్రలు అసలు చూసుకునేటోళ్ళు తెచ్చేటోళ్లే లేరు.
అవునండి ఇప్పుడు సిటిలో ఉన్న వాళ్ళకి మొత్తం త్తం ప్యాకెట్ పాల్సు మనం మనకంటే ఊర్లలో ఉంటాం కాబట్టి
పల్లెటూర్లో కూడా అట్లే స్తాలుగా మేడం బర్ర అంటే పెండ అంటే చి అన్నట్టు అదే అసలు రోజు రోజుకు ఈ వ్యవసాయం అనేది అసలు వ్యవసాయం చేయకుంటే అసలు బతకలేరు ఎవ్వరు
అవునండి అట్లాంటి ఆలోచన ఎవరికి లేదండి.
ఈ టెస్టులన్నీ రోజు రోజు కొత్త కొత్త ఐటెమ్స్ వత్తాన్నాయి నాటేయడానికి మిషినే అట, వరి కోయడానికి మిషనే ఇప్పుడు నాటేయడానికి కూడా మిషినే అంట మేడం.
అన్నిటికి మిషన్లయిపోతే ఇగ. మొన్నే. ఇప్పుడు అంటే పని చేసు. కాని బతికే వాళ్ళకి కూడా, కూలోళ్ళకి కూడా ఏమ్ దొరకదు.
ఏం దొరకకుండా అయిపోతాంది ఇప్పుడు గడ్డిగా గగ్
అవును మళ్ల మధ్యానం. పెట్టడానికి మెషిన్ వచ్చి చాలారోజులు ఐతుంది మేడమ్ ఇప్. అంత అంత ముందుకేమో మనం పెట్. కొని వడ్డవాముల పెట్.
కొట్టడానికి కూడా ఇప్పుడు ఒకటి కొత్. త్తగ వచ్చింది అదేమోన్నారు మేడం. అన్నీ. అదే మందులేస్తదా పైకిట్లా.
అప్పుడు డ్రోన్ పంపు ఆ డ్రోన్ పంపులు వచ్చినాయి మేడమ్.
ఆ అది అది పంపు అంట అది కూడా కొత్తగా వచ్చింది నేను మొన్న చూసిన. దాన్ని చెక్ చేస్తాంది. అంతా సేమ్ మొత్తం మారతాంది. రోజు రోజు జనరేషన్ బాగా ఇంప్రూవ్ అయితు
అప్డేట్ ఆయితుంది.
సర్లేగాని ఆ ఫుడ్ మన మందుల ఫుడ్ తినడం వల్ల ఎంత. ఎవరికి బాగుండట్లే అంతే తొందరగా హార్ట్ అటాక్ అని
ఆ ఇప్పుడు అంతే తొందరగా మన కూడా పెయిన్స్ బాడీ పెయిన్స్ రావడం, బాడీ సహకరించపోవడం. కొంచెం ఎక్కువ పని చేయగానే, ఆ మనం కూడా అలసిపోయినట్టు. టైపోవడం అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇంకేం. కావాలి మే కొంచెం పని చేసి ఇట్లా అయిపోతారు ఇంకా మేము అంత పని చేసి ఇది ఇంత పని చేశాం అని వాళ్ళు అంటారు.
అవునవును. కానీ అప్పుడు వాళ్ళు వాల్ల తిండి వేరు, అప్పటి రోజులల్లో గడక జావ, జొన్న రొట్టె.
అవును, మేడమ్ రాగులు.
రాగులు అవి తినేవాళ్ళు
ఇప్పుడు మ ఏముంది మేడం పొద్దున్న లేసినామా రైస్ వండుకున్నామా ఇంకా ఇకా ఈ హడావుడి జీవితాలకి ఇక తినడానికి కూడా టైమే ఉండదు
ఆ అయి పండిత్ వచ్చే వాళ్ళు లేరూ చేసే టోల్లు లేకుంటె పోతుంది అప్పుడులే సది అర్జున్ మ మీ దాన్ని అలా బాగా ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఎక్కువ ఏం లేదేమనంటే ఈ మొక్కజొన్న పసుపు పత్తి మూడే కానొత్తన్నాయి ఎటు చూసినా
పసుపు కూడా తక్కువనే మేడం
తక్కువనే ఉంది మేడం అనే ఉంది
ఏమైనా ఆ తండలలో జూన్ జోన్నలు కూడా తండాలల్లో ఎక్కువ వేసుకుంటారు మేడం వాళ్ళు మంచి తింటారు ఫుడ్ జోన్న రోటే
అన్న కింద పడ్డట్టున్నాయిగా బాగా ఉంటే చెప్పండి
ఉవ్ మన బాస్ హ్మ్మ్
ఇందులో మన మాస్త్ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళ లెక్క మనంఉ
ఉండలేమువు
ఇంత నైట్ అయినా జున్న రొట్టె ఇంత లేట్ అయినా జోన్న రొట్టె
వాళ్ళు నైట్ చేసుకున్నారంటే పొద్దున్న కూడా అవె జొన్న రొట్టెలే తినేసి వస్తారు
జొన్న రొట్టె లె కానీ మళ్ళ స్ట్రాంగ్ ఉంటారు మేడం మా స్కూలో నేను స్కూల్లో చేస్తా ఏ గేమ్ పెట్టినా ఎస్టీ పిల్లలే ఫస్ట్ ద ఫస్ట్వాళ్ళే ఊర్లో ఫస్ట్ వాళ్ళే స్కూల్ లో ఫస్ట్
తెచ్చి తినమంటే తినలేరా మేడం
పేపరు మనం చేయం వాళ్ళు తినరు అనుకో వాళ్ళు ఎక్కడానికి బస్సు స్టాప్ అల్లుడు అని వాళ్ళకేమో అట్లా అలవాటు అయింది
ఇక వాళ్ళ వాళ్ళ అలవాటు సో వాళ్ళయే మన అలవాటు వాళ్ళు ఆ వాళ్ళు కూరగాయలు గూడా మంచి ఆర్గానిక్ తీసుకుంటరు మేడం మనం ఏమో అన్ని కొనుక్కొచ్చుకుంటాం గదా వాళ్ళు వాళ్ళే పండించుకుంటురు
ఉమ్ వాళ్ళు వాళ్ళే వడ్డీ చు పండించుకుంటరు కూరగాయలు కూడా వాళ్ళే వాళ్ళే పండించుకుంటరు
వాళ్ళు ఈ ఫుడ్ కూడా మంచి తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళు తిన్నంత ఫుడ్ మనం తినలేమ్
మనంమ్ తిన్లేమ్
మ్ వాళ్ళు మంచి తింటరు
ము స్ట్రాంగ్ ఉంటరు మంచి ఫుడ్ తీసుకుంటారు ఆ వాళ్ళే మంచిగా స్వయంగా కూరగాయలు వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ వాళ్ళే పండించుకుంటరు
మ్ వాళ్ళు చాలా వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటరు మేడం మన దగ్గర మనకు వీలు గాక ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటో లే ఉండరు అసలు ఉన్నదాన్నే సరిగాచూడరు
అవునవును వాళ్ళు చాలా బెటర్ గాని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజులలో వాళ్ళు గూడా ఎక్కువ చేసేటోలు లేరు మేడం
ఇప్పుడు వాళ్ళకు మొత్తం జాబ్స్ వచ్చి ఇక్కడ ఎవరుంటురు మేడం ఊళ్ళలా వాళ్ళఆ ఎవరో కొందరు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ కొందరు కొందరు మా ఒక హండ్రె పర్సెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు మీ వాళ్ళు మొత్తం జాబ్స్ వచ్చేసి
పోతారు
దరు చాలా వరకు సిటీలలోనే ఉంటురు
ఈ వ్యవసాయం కూడ ఒక జాబ్ లెక్కా పెడితే అయోపోవుగా మేడమ్
అవునండి
ఈజ వ్యవసాయం చేసిన వాళ్ళు ఇది కూడా ఒక గవర్నమెంట్ జాబ్ దానికి గూడా కొంచెం ఇప్ వ్యవసాయం కూడా ఒక జాబ్ లెక్క ఇట్ల పెడితే అందరు దీనికి వచ్చే వాళ్ళు కావచ్చు ఉమ్ వ్యవసాయం చేస్తే చాలా ప్రాఫిట్స్ గానీ
చేయలేక
చేయలేక
మ్ ఇగ అంత కష్టం ఎందుకని అ ఓకే అండి